వినిపిస్తుందా
అ అండి వినిపిస్తుందండి ఎలా ఉన్నారు బాగున్నారా
ఆ బాగున్నాను మీరూ బాగున్నారా
ఆ బాగున్నానండి
తిన్నారా అండి
తిన్నామ్ ఆ తినేసామండి హాలిడేస్ అని మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాము ఇంకా ఈవినింగ్ ఇక్కడిక మా అమ్మని రమ్మని చెప్పాను
ఆహా
ఇక్కడ ఒక టూ డేస్ త్రీ డేస్ ఉండి తర్వాత మా మమ్మీ దగ్గరికి వెళ్తాము
పక్కనే దూరమా
పక్కనే అండి మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటాయండి
ఓకే ఓకే అందరు బాగున్నారా
ఆ అందరు బాగున్నారండి మా బావగారు అరుణాచలం వెళ్ళారు ఇంకా అక్క అక్కోళ్ల పాప ఇద్దరే ఉంటే ఇంకా మేము ఇక్కడికి వచ్చాం మమ్మీ దగ్గరికి వెళ్ళకుండా
సేఫ్ గానే చేరుకున్నారుగా
ఆ సేఫ్గానే వచ్చాను కాని ఎండలు బాగున్నాయండి చాలా డేంజర్ ఉంది ఎండలు మాత్రం
ఊ ఇంకా బా అంతట అలాగే ఉన్నాయి ఎక్కడైనా అలాగే ఉన్నాయి ఎక్కడ దగర ఎక్కువ తక్కువని ఏం లేదు కాని ఈ ప్రయాణం చేస్తుంటే ఏమైదంటే ఇంక ఎక్కువ అనిపిస్తుంటుంది
ఎక్కువ అనిపిస్తుంది గాలి రావట్లేదు అసలు ఎందు కోచ్చామా అనిపిస్తుంది కాసేపు
ముక్కులు గాలిపోతుంటాయి వడగాలులు ఆ రే రే రెడ్గా అయిపోతుంది స్కిన్ అంతా ఇచ్చింగ్ వస్తుంది వెళ్ళగాని ఫస్ట్ సల్లనీళ్ళతో స్నానం చేసుకుంటే గాని
అవునవును ఇంకా ఫ్రెష్ప్ అయ్యాము అక్క చేశారు భోజనం చేసి ఇంకా అలా మాట్లాడుకుంటూ కూర్చున్నాము ఇప్పుడే పిల్లలకి ఐస్ క్రీమ్స్ ఆర్డర్ పెడితే తిన్నారు ఈ రోజు మాకు సాటర్డే కదండి ఓన్లీ వెజ్ పప్పు చారూ ఇంకా వడియాలు అదే
మాది పప్పుచారు మాది కూడా పప్పుచారు మునక్కయ వడియాలు
ఓకే మాది కూడా సేమ్ ఆ చెప్పాలండి మీ సైడ్ గూడా ఎండాల అట్లే ఉన్నాయండి మీరే మీరు ఉన్న ఏరియా అండి
ఆ గట్టిగనే ఉన్నాయి ఏం తక్కువ లేదు బైటి కేల్తే ఎండలు
అవునవును, అవును ఇంట్లో అసలు తెలీదు.
మా ఇండ్లు పైపు ఒక ఫైవ్ నైన్ ఇంచ్లు అట్లాగే ఉండని
మీ వాయిస్ కట్ అయితుందండి.
ఇది మా ఇంటి పైనే ఇంక వేరే ఆ ఇల్లులు ఏమి లేవు.
ఓకే.
అది సింగిల్ ఫ్లోర్ది గనక ఇంకా డైరెక్ట్ గా ఎండ కొడుతుంది. చుట్టుపక్కన కూడా ఎత్తైన బిల్డింగ్ గూడ లేదు చాలా వేడిగా ఉంటుంది అసలు. అసలు మామూలుగా లేదు. ఓనర్ వాళ్ళ పైన వైట్ సిమెంట్ అది ఏదో ఉంటు దంట కదా అది వేద్దాము అదే అడు గీతే వాళ్ళు కూడా ఆ మీరు కావాలంటే వేసుకొండి మేము హెల్ప్ చేయమని అంటున్నారు. సరే ఇప్పుడు మనం చేసి మళ్ళీ పీక్కోని పోలేం కదా దాన్ని
అవును.
అది కాస్ట్ గూడా ఎక్కువ.
ఎక్కువే అది కాస్ట్. మ్
అదే ఇప్పుడు రోడ్ల మీద సైడ్ల వైట్ ఉంటాది కదా పట్టిలాగ
అవును మనం నడుస్తుంటే కూడా దాని మీద నడిచినా కాళ్ళకు వేడి తెల్వదు.
కాలదు వేడి తగిలదు మెత్తగా ఉంటాయి. కుచ్చుకోదు కూడా అది బాగుంటంది అది అది అంత దలసరి వేసుకుంటేనే మనకు సేఫ్టీ ఉంటది. కూలింగ్ కూడా ఉంటది. కా పోతాది. కాస్ట్ ఎక్కువ ఇంకాది మొత్తం అంత స్ప్రెడ్ చేయాలి కొంచెం ప్యాచ్ ప్యాచ్ చే చేస్తే ఏమైతాది అంటే ఊడిపోతాది. అదంటే తారు కనుక దానికి డిస్టెన్స్ ఎక్కువు ఉంటాది.. గ్యాప్ గ్యాప్ ఎక్కువగానీ అందులో సెట్ ఐతాది. కానీ ఇందులో సెట్గాదు అసలు స్లాబ్ పైన అవిడేమో వారం వారం వస్తుంటే మనం ఉన్నన్ని రోజులు ఉంటాది. తర్వాత వెళ్ళిపోతుందిలే అనుకుంటా భరిస్తాంది. కానీ కష్టం. కానీ కష్టమే ఎండలు.
ఆ ఎండ అమ్మా బాబాయ్ నాకు ఈరోజు తెలిసింది. మొన్న శ్రీశైలం పోయినా గూడా కార్ లో పోయినాం ఆడ కూర్చున్నాం మళ్ళీ మా ఎర్లీ మార్నింగ్ బయలుదేరినాం దర్శనం నైట్కి వెళ్లినాం అంతా ఏ అక్కడ మాకు ఎండ తగల్లే అసలు. ఈ రోజు బస్సులో వస్తుంటే చుక్కలు కనిపించినాయి.
వస్తావు కార్లో వెళ్ళి కార్లో వచ్చాం కానీ అక్కడా ఇంకా కాకపోతే ఆ కొండ మీదకేళ్ళిన తర్వాత కొండ మీద ఎంత వేడి ఉండాలి కదా? అస్సలు వేడి లేదండి, కాళ్లు కాల్లేదు. ఏం లేదు చానా చల్లగా ఉంది ప్రశాంతంగా ఉంది ఆ వాతావరణం ఆచెట్లు ఆ కొండ ఎంత బావుందంటే అసలు రాబుద్ది అవ్వలే అంతా రావు. ఒక కొండపై మొత్తం చూస్తే మొత్తం చెట్లు. చాలా అంటే చాలా బావుంది. బావుంటాది. ప్లేస్లు ఉమామహేశ్వర్ ఒకటి ఇంకొకటి సలేశ్వర్ అని మీరు పేరే అందులో కారు ట్రేకింగ్ ఉంటాది.
అవునవును విన్నా, మొన్న మా బావగారు వెళ్ళొచ్చారు. ఒక వన్ మంత్ కావోస్తుంది ఆయన వెళ్ళి.
అది ట్రెకింగ్ ఉంటది ఒక ఆరు కిలోమీటర్ స సలేేశ్వర
సలేేశ్వరమ సలేేశ్వరం
మహేశ్వరం ఇట్ల మొత్తం ఆ శ్రీ ఉపలింగాలు ఇవన్నీ ఐదు ఉంటాయ్
ఉ
మహేశ్వరం అని చెప్పేసి ఒక ఐదు ఉపలింగాలు ఉంటాయి అంటే ఆయన సంబంధి ఈ ఉపలింగాలు ఇవన్నీ స్వయంభో ఈ సలేేశ్వరనందానికి అక్కమ్మ ఆ పూజ చేసింది ఆవిడ
హు
ఆ ఒకో ఒక్కొ దానికి ఒక్కొక్క స్టోరీ ఉంది బాగుంటది అట్ల బాగుంటంది అది ఇంకా బాగుంటది కానీ ఒక చిన్న లోయండి చిన్న గట్టు మీద ఎళ్ళాలి కొంచెం కొంచెం దూరం అంత వరకు అల సైడ్ సైడ్ సైడ్ద పడిపోతే ఇంగ అంతే
అదేలేండి
పడిపోతే అంతే చాల ప్రమాదకరంగా ఉంటుంది కానీ ఇప్పుడు కొంచెం ఎక్స్టెన్షన్ చేసి కొంచెం సే ప్రికాషన్స్ అన్ని ఇచ్చారంట దాన్ని కొంచెం అంటే మనుషులు మరి అంటే వెళ్ళటం రావటం ఉంటుంది కదా దాని నునికి వెళ్ళలి దాని నుంచే రావాలి
అదే అదే
ఆ కొంచెం రిస్కే గాని బాగుంటది అంట కానీ నేను వెళ్లేదే
ఉహ
ఇది అట్ సైడ్ ఉంట అంతా ఎడ్ సైడు రాయలసీమ సైడ్ ఉంటుంది అంత అ కర్నూల్కి దగ్గర్లో కానీ ఉమామేశ్వర్ మేము అక్కడే ఉండి చదువుకున్న గానీ ఎప్పుడు పైకి వెళ్ళలేదు
ఉ
మొన్న వెళ్ళాం బలే అనిపించింది వాతావరణం
వింటర్ సీజన్ వా రైనీ సీజన్ ఇంకా బాగుంటది
ఆ వాటర్ఫాల్ ఇప్పుడు చిన్నచన్న చిన్నకుల్లాగ పడుతున్నాయి కాని అక్కడ ఎందంటే అక్కడ గుడి దగ్గర ఒక ఉంటదండి వాటర్ ఊరుత ఉంటాయి అది ఎక్కడ నుంచి వస్తుందో కూడ తెలియదు ఎప్పుడు కంటిన్యూగా ఊడతా ఉంటే ఇంక ఈ పాప స్నానం అన్నట్టుగా అక్కడికెళ్ళి పోయి ఆ నీళ్ళలు తల మీద మూసుకుంటారు కొందరు తెచ్చుకుంటారు పాప స్థానం అని చెప్ సి అది చేస్త ఉంటారు అక్కడ వాటర్ అంత వస్తా ఉంటాయి ఊరుతూనే ఉ ఎప్పుడు ఆగవవి ఎంత ఎండరాని బాగుంటది భలే ఉంటది ఆ ప్లేస్ ఎప్పుడైన కుదిరితే వెళ్ళండి మీరు బాగుంటది
ఒకే ట్రై చేస్తాను
చాల బాగుంటది ప్లేస్ ఉమామహేశ్వరం అని కొండ కింది వాళ్ళ అంత ముందు కొండ మీద కార్లు వెళ్స్తున్నాయి పార్కింగ్ ఇబ్బంది అయిపోయి చాల ఇది అయితుంది కాట్ రోడ్ అది ఎక్కడం దిగడం ఒకటే రోడ్ ఒకటి వెళ్తే ఒకటి రావడానికి చూసుకొని దిగాలి చూసుకోని వాళ్ళ రోడ్ చిన్నగా ఉంటది చూకొని ఎక్కలి చూసు అందుకని చెప్పసి కింద ఆపేసి బస్ పెట్టారు బస్ పెట్ ఇది అప్ అండ్ డౌన్ ఫిఫ్టీ రూపెసో పర్ పర్సను వాళ్ళే అప్ అండ్ డౌన్ చేసుకొని తీసుకొని వచ్చేస్తారు
అదే లెండి కొంచెం మన హో ఎక్కడికిెళ్ళినా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటే ఎక్కడికైన నే రావచ్చు గానీ లేదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం
ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ బాగా ఉంది కాకపోతే ఈ ఎండలకు చిరాకు అంతే
అవునవును అసలు భయంకరం మేము అంత జనరల్ గా బస్సు లో వస్తుంటే మనకు ఆ స్పీడ్ కి బాగా రావాలి కదా గాలి కొంచెం గాలి రాట్లే బస్సు డోర్ డోర్ ఏమో క్లోజ్ ఉంది ఎలక్ట్రిక్ బస్సు అతనే ఏమో చిన్నగా దోలుతున్నాడు ఎంత చిన్నగాంటే అంత చిన్నగా పొద్దున మేము అబ ఎయిట్ థర్టీ బయలుదేరినాము బస్ స్టాండ్కి వెళ్ళేసరికి నైన్ ఏం అయ్యింది నైన్ కి బయలుదేరితే మమ్మల్ని ఆయన పన్నెండు బావు కి దింపిండు హ్మ్మ్ బస్
హు హ్మ్మ్
మామూలు స్పీడ్ బస్సులు ఉంటాయి నాన్ స్టాప్ బస్సులు వాళ్ళ అయితే ఏమో స్పీడ్ కొడతారు ఇగ అందులో వచ్చింటే మేము లెవెన్ థర్టీ కల్లా ఇంట్లోఉండేటోళ్లము
అలా దొరకలేదా మీకు
మాకు అది దొరకలేకపోయేసప్పటికి ఇంక ఇది ఒక్కటే ఉంది అది కదిలితేనే ఇంకో బస్సు వస్తది
ఆ ఇంగోటి టైమ్ ఆ టైమింగ్ పెడతారు వాళ్ళు ఎందుకంటే ఎవరు రైడ్ లో వాళ్ళు కౌంటింగ్ ఉంటాయి వాళ్ళకేముంది వాళ్ళకి డ్యూటీ ప్రకారం ఉంటది కౌంటింగ్ ప్రకారం ఉంటుంది దాని ప్రకారం ఉంటే ఇన్కమ్ చూళ రైడింగ్ చసుకుంటారు వాళు
అదే అదే ఇట్లా లేట్ లేట్ అయింది పాపం పిల్లలు టిఫిన్ కూడా తనలే
ఆ
ఇంకా అక్కడ ఏవో ఒకటి స్నాక్స్ కొన్ని ఇచ్చినా ఇగ అవే తినుకుంటు వచ్చారు ఇక రాగానే ఆకలేసినట్టుంది అన్నం తిన్నారు
ఉమ్
న ఆడుతున్నారు ఇద్దరూ
ఎండకాడొద్దని చెప్పండి
ఇట్లనే అండి బయటికి పోరు చూసి భయపడుతున్నారు అందులో కింద పెద్ద డాగ్ ఉంది మా క్కాల కొకటి ఉంది మళ్ళీ కింద ఇంకా పెద్దది ఉంది
ఉహూ
హ్మ్మ్ రా ఎందుకొచ్చిన గొడవని పోలేకిందికి పంపిలే
ఆ
ఆడుకునేది తెచ్చుకున్నారు ఆడుకుంటున్నారు ఇంట్లోనే
ఊ
ఇట్లా ఉంటాయి కదా అన్ని పిల్లర్స్ పిల్లర్స్ లాగా చిన్న చిన్న బ్రిక్స్ టైప్ ఉంటాయి మన చిటికనేల్లంతవి వాటిన్నింటిని ఇట్లా పేర్చి బిల్డింగ్ లా కడతారు పైకి ఫస్ట్ పెడతారు పెట్టినాక ఇంకా అవన్నీ జాగ్రత్త త్తగా తీస్తా ఉంటారు కింద పడకుండా తీస్తుంటారు ఎవరు ఎక్కువ తీస్తే వాళ్ళకు
ఆహా పక్ పక్క ఫోన్ లో ఆఫ్లైన్ గేమ్స్ ఆఫ్లైన్ గేమ్స్ ఏ ఉండాల మొబైల్ గేమ్స్ కంటె పిల్లల కి కల్లు పాడవకుండా చాలా ఉన్నాయి ఇంకా మీరు కావాల్స గుడా ఒక ఏమంటారు ఇ ఉంటది కదా ఏమంటారు మెంబర్స్ లాగా ఉంటది కదా వేసేది
హ్మ్
మా మ మన వైకుంఠ పాలెం అప్పుడు నంబర్స్ చేస్తాం కదా అదిసేసి వాళ్ళకి ఏం చేయాలండి తే ఒక నోట్ బుక్ తీసుకొని మధ్యలో సెంట్రలైన్ జేసేసి సర్కిల్స్ పెట్టాలె వీళ్ళకి ఒక ఫిఫ్టీ సర్పెస్ వీళ్ళ ఒక ఫిఫ్టీ సర్సెస్ పెట్టాలి ఒక ప్లేయర్ కి ఈకి పెట్టేసుకొని వీళ్ళు ఇంకా ఇది ఎగరేయాలి ఎవరు ఎక్కువ ఏసి ఎవర్ తొందర ఫిల్ అయిపోతే వాళ్ళు విన్ అయినట్టు
అవునవును మనప్పుడు చిన్నప్పుడు అన్నీ ఈ ఆటలే కదండి ఇవేంటి అష్ట చెమ్మ బార కష్ట చుటిలా ఆట రాముడు సీత షో అని ఇంకా చిపురు పిల్లలు ఉంటాయి గదా అన్న ఆఫ్లైన్ మొబ్ అస్ టీవీ కుడా ఉశేది గాదు మనప్పుడు టీవీ బానే ఉంది గదా కలర్ టీవీ లేద్ ఆయినా గూడా టీవీ ల సైడ్క బోలే
అంటే అంత ఎంటర్టైన్మెంట్ లేదప్పుడు టీవీలలి ఇప్పుడు గూడా ఎవరు టీవీలు చూడట్లేదు రీడియలైస్ ఒచ్చాయి అన్నీ ఎంటర్టైన్మెంట్ ఏ అంత ఎంటర్టైన్మెంట్ ఏదో ఈవినింగ్ టైమ్ వచ్చా ఆ డిస్నీ రాగా సంధ్య డిస్ ఇసంధ్య ఆ హి మ్యాను అవి చూసేది వాటి కోసం పోర్టీ పె చూసేది దాని తర్వాత అగ చర్యలు ఒకటి
అవును మేవంతే
అ అన్వేచ సీనియర్ కోసం అది భయపడత భయపడుత చాలా ఉన్నాయి మనకి చాలా మెమోరీస్ ఉన్నాయి నైట్ అయితే పున్న వెతురూ కబడ్డీ ఆట ఒక పోలిసాట నెలన బండనాఅత ఎమన్నా పిల్లలకి కనీసం చెప్దామని వాళ్ళు ఆడుకునే ఇదురు గూడ్ లేరు
అవును ఇపుడు వీళ్ళకు ఫోన్లన్నీ వీళ్ళేట్లా ఇయ నెట్వర్క్ లేని ప్రాంతంలో పోయింతేనే బెటరు లేక్ తిల్లన్ ఫోన్ లాపలేము మా పిల్ల లయిత్
అవునవును ఆవును అది ఎట్లా ఉండాలండి నిజానికి గూడ నాకు అనిపిస్తా ఉంది ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో జామర్ ఉండాలండి ఈ టైం అవుతంది జామర్ ఆన్ చేసి పెట్టేయాలి ఇంకా వీళ్ళు అది రావద్దు అన్నట్టుగా అ మళ్ళ అది అయిపోగనే జామర్ ఆప్ జేయాలా అంటే ఇంటర్నెట్ రాకుండా మళ్ళ వే ఫోన్ కల్స్ రాకు ఓన్ లో ఇంటర్ నెట్ జామర్ ఉండాలి
అవును నేను అప్పడికి ఏం జేస్త ఇళ్ళకి తెల్వకుండా వైఫై ఉంటది కదా దాని మీద బటన్ నొక్ తాపిస్సా ఇగ ఆ ఐదు నిమిషాలే ఉంటారు ఇగ ఇంక కొట్టుకుంటుంటారు ఫుల్గా ఇద్దరు అదొక పని మాక్ కు ఒకటి ఆడుకోవాలి లేకపోతే మేము కొట్టుకోవాలి అన్నట్టుకుంటారు మా ఇద్దరికి పిల్లలు
ఈ యా ఇంట్రెస్టింగ్ పజిల్స్ ఉండాలి వాళ్ళకి బాగా ఇంట్రెస్టింగ్ పజిల్స్ లాగా ఉంటే మైండ్ బా చెస్ ఆడిపియల పిల్లలకి బాగా చెస్ ఆడు తే ఏమంటంటే వాళ్ళకి ఏకాగ్రత జరుగుతది
హ్మ్ మా వోడు మా బాబైతే స్టార్టింగ్ ల ఇంతాడలేదండి ఈ హాలిడేస్ ఒచ్చినయి వీళ్ళ ఫ్రెండ్స్ ఇగ బాగలవాట్ జేషీర్రు అసలు అస్సలు ముట్టుకునేటోడు గాదు ఫోను గవానా ఫ్రెండ్స్ ఉంటారు కదా అరేలై ఆన్లైన్ లోకి రాని ఫోన్లు చేసి ఇంకో రండి రండ్ ఆడుకున్నాం ఇప్పుడు బాబు ఎయిత్ కొచ్చాడు
వీళ ఎంతక ప్రీఫైర్ బ్యాచ్ ఇస్ ఎంతా ఏయితే అంటే
ఆ ఫ్రీ ఫైరే ఎందెందో గేమ్స్ పబ్జి ఆడడు ఫీ ఫైర్ ఆడతాడు ఇంకా దీని పేరు ఏదో ఉంటది అదొక గేమ్ మళ్ళీ మా పాప ఆడదు గాని ఆ ఫోన్ లో బొమ్మలు చూసుకుంటది అంతే జోకులు వీడియోస్ ఆ